లో హలో
హెలో ఆ మను హలో ఏం చేస్సన్నావ్ బాగున్నా నువ్వు
హలో భవ్యా బాగున్నావా బాగున్నా ఇంటికొచ్చిన
ఎప్పుడు మొన్నా
బాగున్న బవ్య మొన్న నైట్ వచ్చిన ఉ
నా అదే ఒకోసారి కట్ కట్ పిండి కొస్తాంది ఏం రిజల్ట్స్
అవునా ఎప్పుడు
ఈరోజు హాజరు
సెమ్ రిజల్ట్స్ అవును సెవన్ పాయింట్ టు సెవెన్ పాయింట్ టూ సెమ్ము సెమ్ము
మిడ్డా సెమ్మా
సెమ్ము భవ్యా
ఓకే ఆ ఫస్ట్ సేమ్మా ఆ ఆ న్ పయితో
చానా మంది ఫేల్ బంగ్యస్త స్తరు
అవునా.
ఇంత మంది అంటే అంత. మంది ఓస్తాడయన.
నువ్వని పాసెన.
అన్ని పాసే.
మీ ఫ్రెండ్స్ ఫెలైనర..
ఆ ఇ. తరైనారు ఆ మేముండ అజరైనరూ ఒ పాప మూడు ఒ పాప మూడేమో. ఇద్దరు కాల్స్తే.
మూడు మూడా.
ఉమ్.
బాయ్స్
బాయ్స్ ఏమో తెలీదు మా ఫ్రెండ్ అయితే సెవెన్ సిక్స్ పాయింట్ త్రీ.
ఆ.
నేన్ మాట్లాడుతున్నా అంతే మీ అందరూ ఏమో తెలిదు.
హమ్ ఎప్పుడొస్తాయో మిడ్ మాకు సేమ్ వచ్చినాయ్ మిడ్ ఇప్పుడు మళ్ళీ.
మోనాల్ ఫోన్ జేష్ణవ. ఆ. చదువుకుంటంటి. చూస్కోలా మళ్ళా పడింది చూసింటే. అప్పుడు మిడ్ ఎగ్జామ్స్ మొన్న రాసిన. ట్రెన్ ఎక్కిన వచ్చినా.
ఉమ్.
ఏం. ఎట్లా జేస్కున్నావ్ పండగని.
పన్న లేదు కొన్న
ఉన్నావర ఉన్నావ.
చూస్తివ ఉస్తాద్ బాగత్. ఉమ్.
చూలేదు డౌన్లోడ్ చేసుకున్నా ఫోన్ లో. అటికిబోలే ఓ.
బాంధి బాంధి.
చూష్ణావ.
అ చూసినా
ఏ
నకి ఆహా లేధు ఐపి పొద్దున్న చూసిన ఫోన్ లో
ఆ
కాదు భవ్యా
బను ఆ
నాకు ఇంకా రాలా భవ్య ఈ యాప్లు
ఉంగరాలదా వచ్చింటూది చూడు
రాలే చూసిన నేను చూసి కూడా ఎన్నోళ్ల రోజు చూసాను ఆయన కూడా రాలే
అవునా
ఉమ్ కలనిక్ స్క్రీన్ షాట్ పెడ్తా లే
మీ
నువ్వ ఎన్నికళ్లుు మాట్లాడిన ఇంతవరకు
శ్రీనిసారు అయితే రాదులు
ఇప్పుడు అదు హలో హలో
స్లీన్సాట్ పతే రాదు
ఏం
ఆ నేటు లేదు నా దాంట్లో
అవునా
ఎట్ట అయిపోయింది ఉమ్ ఇద్దనికి న టైం వసం లేను కదా
ఆహా
ఏమో నేన్ కూడా ఏమో ట్రై చేసే వస్తుందో రాదు అని
ఉ అందుకే కట్ అయితు అన్నట్టుంది అప్పుడప్పుడు
ఆ ఉమ్ ఎమ్ చెస్టునావ్ ఇపుడు
ఎమ్ చెయ్లే పంకల్ రీల్ సుస్సా కూచున్న
మ్మ్
మ్మ్
శశి
ఓకే ఆ శిశు కూడ వచ్చింది
మ్మ్ నేను అది బిగ్ బాస్ వాళ్ళు ఆదివారం స్టార్మ పరివార్ ఉంది చూడు
మ్మ్
దానికి బిగ్ బాస్ నైన్ వాళ్ళు వచ్చింటే చూశాను
అవునా
మ్మ్
ఎప్పుడు పోతావు మళ్ళ కాలేజ్కి
ఆదివారం
ఆదివారమేనా హాలిడేసా లేకుంటే ఊకనే వచ్చినా
హాలిడేస్ ఏం లేదు ఈ రోజు కాలేజ్ ఉద్ది నిన్నొక్కటి హాలిడే ఇంక రేపు మొన్నాడు మామూలు వాళ్ళే
ఆ రేపు సాటర్డే సండే మామూలుగానే హాలిడేస్ వీకెండ్ హాల్ బస్
ఆ మీకు హాలీడేన ఈ రోజు
పండగ కదా ముస్లిమ్స్
ఇక్కడ ఇచ్చినారెమోలె అక్కడ ఈరు
ఉ హ్మ్
ముస్లిం పండగలకి ఎక్కువ అంటే వాళ్ళకైతే ఎక్కువ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కాదు ఆ కాలేజీ పెట్టిన వాళ్ళు ముస్లిమ్సే ఆయ్ప
ఊన ప్రెసిడెన్సీ
పల్చ్
మల్ లెన్ ఎందుకు ఇయ్యలా వెంకీల ఈ రోజు వల్ల పండుగనే మళ్ళా ముస్లిమ్స్ పై కదా ఎందుకీల
ఏంది
హాల్డే
హలో
హలో
హలో
హలో హలో ఆహ్
హలో
కట్ ఇంక రానట్లుంది
కట్ అయితాంది కొంచెం వినపడుతాంది కొంచెం వినపడలే ఇగ అసలే అర్థమే కాలే
ఆ సిగ్నల్ లేదు నీకి
సిగ్నల్ ఉంది ఆ హలో ఆ అదే నెట్లేదు కాబట్టి
హ్మ్
నువ్వు ఎప్పుడు
నేనా మొన్ననే కదా వచ్చింది మాకి మండే ఉంది కాలేజీ ఇప్పుడు అంతా లేదు కాపోతే ట్యూస్డే కాని అట్టపోదాం
హ్మ్ ట్యూస్డే అంతవరకు ఈడెనా కొండాపురంలోనేనా
హ్మ్
ఈడేనా ఆడికి పోలే నువ్వు
పోలే పోలే ఆహా పోలే ఉ
ఎంతసేపు అటునుంచిటికి ట్రైన్ ట్రైనా
ఆ ట్రైన్ యాడ పుత్తూరు నుంచి ఈడికా త్రీ అవర్స్ పడుతుది
అంతేనా ఆమ్
ఫోర్ ఫోర్ హాఫ్ ఆవర్ పడుతది ఎక్కితే ఈడికొచ్చే సెవెన్ తర్టీ దాటుతది తర్టీ యయిట్ అయితది
ఉ ఇపుడు నైటా
ఆ నైట్
ఆ అవున అవును
ఓ
మధ్యాహ్నం త్రీ ట్వంటీ నుంచి ఆ ఇంకేం భవ్య చెప్పాలి
వాళ్ళకి ది అప్పుడే అవునా త్రీ ఫిఫ్టీకేనా మాకు ఫోర్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది
ఆ ఆ
ఫోర్ ఫిఫ్టీన్ వరకు
త్రీ ఫిఫ్టీ అయితే ఒక్కోసారి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ క వదిలేసారు
చ
హ
ఇంకే
కేక బతా మ ఏ చేతా హలో మీది కాలజా మీది కాల
హలో
హలో మధు కొను మీది కాాలేజా మీరు యనివర్సిటీ కదా
ఆయి అంతిమల్ అ త మాలిని యూనివర్సిటీ ఆ అవును అ
ఆ ది చా ఇంకేము ఆ చెప్పలా ఆ చెప్పు చేప్పుమను
హలో చెప్పాలి భవ్య
ఇంకేం లేదు
ఏంలా చెప్పాలి మీకు వినిపి అట్లా లేద నా మాటాలు ఆహ్
వినిపాస్ సంధి
ఇంకేం మున్నది బాగున్నా ఇంట్లో లే లేద అల్ నింతతి అమ్దా
టెంతా మీ చెల్లెలు ఇప్పుడు
ఆ అవును అవును రేపు ఉ మామూలతో రేపు ఇంగ్లీష్ ఉండాలా
ఆ రేపు రంజాన్ అని మండే
ఏప్రిల్ టూ కి పోయినారు ఇంగ్లీష్ ఎగ్జామ్ మండే మ్యస్ ఎగ్జామ్ ఉంది
అంటే రేపు రేపు ఎగ్జామ్ ని మార్చినారా
రేపు ఎగ్జామ్ ని లాస్ట్ తీసుకవాయ్ ఏప్రిల్ పెట్టినారు
ఉహ్
అన్న ఎప్పుయి నాకా కలిష్
ఆ ఏప్రిల్ టూ కంప్లీటయి త ఇంగా
ఆ అవునవును
మేము అపుడే చేసినం వరకు
అ అవును
ఏరం
ఎమ్లా బా
సరే మళ్ళీ తెస్తా కట్టు కట్లు కట్ ఐతుంది స రేపు చేస్తాను
అ సబాల బాయ్ బాయ్
అ కాల ఎ